ఆ బాగున్నావండి ఏం చేస్తూరండి
ఇప్పుడే మేము అందరం తినేస్తాం అంట తినేసి ఇక పిల్లలందరినీ కలిసి అలా అలా నడిపిస్తున్నాం
అవునా బయట గాలికి అటుటి నడుస్తున్నారు
అవునండి మీరు తిన్నారా అండి
తిన్నామండి వ్యాయామం కోసం అని
అవునా వ్యాయామ కోసం కొంచెం తిన్నాక పిల్లలు కొంచెం అలా అలా తిరుగుతు తే జీర్ణ మచ ఎ
అవునా అట్లానా సరే అండి ఏం లే అండి పిల్లలకు హాలిడేస్ కదా
హాల్డేస్
అదే హైదరాబాద్ కట్ట తీసుకపోయి అన్ని చూపిద్దాం అనుకుంటు
వెళ్తున్నారా ఎప్పుడు వెళ్తున్నారు
ఆ రేపు అన్నా ఎల్లుండన్న వెళ్దాం అనుకుంటున్నాం ఒకవేళ మీకు తెలుసు కదా అడుగుదామని చేసినండి
ఆ మంచిగుంటదండి అక్కడ చాలా స్థలాలు ఉన్నాయి చూడడానికి
ఏమేమి ఉన్నాయంటారండి
ఆ బిర్లా మందిర్ ఉంది ఇది ఎన్టిఆర్ పార్క్ ఉంది గోల్కొండ ఉంది
ఉమ్ ఏ రామోజ ఫిలిం సిటీ ఎన్ని రోజు చూడచ్ చండి మనము
ఆ రామోజీ ఫిలిం సిటీ మనం తొందరగా అక్కడికి చేరుకుంటేనే మనం అవన్నీ చూడడానికి సమయం ఉంటుంది.
ఆ అంటే రామోజు ఫిలిమ్ సిటికి ఎన్ని రోజులు పడుతుండొచ్చు
ఆ కచ్చితంగా ఆ కచ్చితంగా టూ డేస్ అయితే మంచి పర్ఫెక్ట్ ఉండ చూడొచ్చు
అంతేనా అండి అయితే మరి అదే ఆ చ
కొన్ని ఉండాసొస్తది
అంతేనా అది రామోజీ ఫిలిమ్ సిటీకి పోయి టూ డేస్ ఉందామా లేకపోతే ఒక రోజులో పోయి బిర్లా మందిర్ మనం ఏంటిది మన ఎన్టీఆర్ పార్క్ ఉంటది కదండి అద అదొకటి తాజ్ మహల్ గోల్కొండ చూపిద్దాం అనుకుంటున్నామండి
అదే ఒక రోజు ఇట్లా వెళ్ళి ఒక రోజు దినం అంతా చూడొచ్చు రామోజీ ఫిలిమ్ సిటీ అది ఎక్కడ చూసినా కూడా దినమం త టైమ్ అయిపో తది ఆ టైమ్ లో వేరే ప్లే వేరే వేరే ప్లేస్ కూడా వేరే స్థలాలు కూడా చూసకోవచ్చు చ్చ మన ప్రదేశాలలో చూడొచ్చు
అంతేనా అండి మీరు రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్ళిర్రు కదం ఏమేమి ఉంటాయ అని అడుగుదామని చేసినామండి
చాలా బాంటదండి అక్కడ బాహుమ బాహుబలి ఇట్లా సినిమా గురించి మొత్తం వడ ఉ
అవునా అదే సెట్టింగ్ తో ఉంటదా అయితే మనము లోపలికి వెహికిల్ తీసుకపోనీరు కదండి
ఇక్కడ ఉండదు ఓన్లీ గేట్ దగ్గరకి వచ్చి లోపలికే. మనదిగా వెహికల్ ఉంటది అంతే
బస్సు లో ఉంటాయి నేను చిన్నగా ఉన్నప్పుడు పోయినా అండి నేను ఎప్పుడు టెన్త్ లో పోయినా అండి
అవునా అండి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా చే అప్పటికిప్పుటకీ చాలా మొత్తం మార్పు వచ్చేసింది మొత్తం
అవునా అదే మా పిల్లలు అంటున్నారు మనం ఒకసారి పోదాము ఆ మమ్మీ ఇట్లా హైదరాబాద్ చూద్దాము అమ్మ అంటే సరలే నాన్న హాలిడేస్ తదప్ పిల్లలకి అందరం పోతే బావుంటదని అన్నదా అదే
వెళ్ళొచ్చు మంచిగా అందరు కలిసి వెళ్ళొచ్చు ఒక్క రో ఒకరోజు దినమంతా మంచిగా టైం తీసుకని ఎర్ర తొందర పొద్దుగాల ఉదయం పూట తొందరగా బయటకు వచ్చేసానుకో చాలా వరకు గోల్కొండ ప్లేసెస్ ఈ రామోజీ ఫిలింసిటీ చాలా కొంచెం కొంచెం టైమ్ తీసుకొని రావచ్చు
అంతేనా అండి అయితే ఒకరు ఒక్క రోజు ట్రిప్కి యన్ని గోలుకొండా చిన్న చిన్నవి చూద్దామా లేకపోతే రామోజి ఫిల్మ్ సిటీకి పోయి చూద్దామా మాంటో పేర కూడా ఉంటది కదండి
మౌంట పిరా అప్పుడు అంత పాతది కదా అంత లేదండి దాన్ది రామోజీఫిలిం సిటీ అయితే మంచి చిగా ఉండి అంతా సంతోషంగా ఉత్సాహంగా ఉండొచ్చు మీరు
అవునా అదే అయితే రామోజీఫిలిం సిటీ కన్నా పోతామండి మీరు చెప్ప చెప్పిరు కదా మీకు తెలుసు కదాండి కాబట్టి ఒకసారి అడుగుదాము మీరు పోతే ఎట్లా ఉంటది కాస్ట్ అంటే అక్కడ ఖర్చు ఎంత ఎంత ఏ
ఆ అప్పుడు మార్నింగ్ ఏళ్ళిపోత్ తే అయితే పిల్లలకేమో పదకొండు వేలు అండి.
పదకొండు వందలు
పదకొండు వందలు అంత కల్ అంటే మాకు మొత్తం ఫ్యామిలీ కలిసి అంత అయింది. ఒక టెన్ మెంబర్ ఒక పది మంది దాంక పోయినాం అందరు కలిసి ఆ ఆ అవున అవునండి. టికెట్ పిల్లల బట్టి ఉంటది అన్ ఈత్త హైట్ వరకు పదమూడేళ్ల పిల్లలకు పద్నాలుగు గీట్ల హైట్ బట్టి ఉన్నది. పెద్దవాళ్ళకి పదమూడు వందలు ఉంది
ఆ చిన్న పిల్లలకు అట్లానా అండి అదే అదే ఇగ మరి మేము పోవాలన్ అంటే మాకు మే పెద్దోళ్ళం ఇద్దరం చిన్న పి
ఆ ఒకసారి మేము సంవత్సరం కింద తిరుపతి పోయినామండి. మరి అప్పటికిప్పటికి ఏమన్నా మార్పులు చేర్పులు అయిచుండొచ్చు
డబ్బులు ఖర్చు
ఇప్పుడు మార్ మార్పులు ఐతుండచ్చు ఒకసారి కనుకుంటే బాగుంటంది మేమైతే అప్పుడు పోయినప్పుడు ఉమ్ చెప్పండి తినీ బండరాలు అలా అంటె ఏవి లోపలికి రానియ్యారండి అస్సలు ఆ అసలు లోపల్ రానీయ్యరు అక్కడే మనము దుప్ కణాలు ఉంటాయి. అక్కడ మనము కొనుక్కొని తినొచ్చు అక్కడ రేట్లు కూడా చాలా ఎక్కు ఎక్క్ ఎక్కువ ధరలు చాలా ఎక్కువ ఉంటాయి అండి
అవునా హూ హూ
అవి ఏమి తీసుకుపోనివ్వరంట లోపలికి ఆహా లో ఏమి లోపలి తీసుకు
అంతేనా అండి మనం ఏదైనా ఖర్చుతో అక్కడికి వెళ్ళాలంటే ఖర్చుతో కూడిన పని మనం ఏది కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు ఇచ్చి కొను
అ అ ఆ మనం పైసలుచ్చి అ పైసలు పైసలు ఇచ్చి కొనుక్కుంటేనే మంచి ఏదైనా కూడా అక్క లు లోపలికి మాత్రమే కొన్ని కొన్ని ప్లేసెస్స్ చూ ప్రదేశాలు చూడాలంటే ఖచ్చితంగా బస్సులు ఉంటాయి అక్కడ మనకి అ క్కడ మనం వెళ్ళో చ్ అంతే
అవునా అయితే నేను చిన్నగా ఉన్న నేను టెన్త్ లో పోయినప్పుడు అండి ఒకటి లోపల ఆ ఏరోప్లేన్ లా ఉంటందండి అందులో ఎక్కి కళ్ళ కి అది పెడితే గుహ నుంచి బయటకి వెళ్తున్నట్టు ఉంటదండి అది వుందా అండి ఇంకా
అ ఉంది ఉంది ఉందండి
మ్ అది చాలా భలే ఆశ్చర్యం అయిందండి నాకు గది ఎక్కినప్పుడు చూసినప్పుడు
అంతేనా అండి స్ ఇప్పుడు ఇంకా చాలా కొత్త కొ త్త గా వచ్చేసినాయంట అక్కడికి
అవునా అండి ఏమేమి ఈరోజు మీకు గుర్తుంద అండి ఏమన్న పోయిన సంవత్సరం చూసినా
అ అక్కడ అప్పటికి అప్పుడు ఫస్ట్ అప్పు ఫస్ట్ మొదట్లో మనకి ఈ మ్యూజి మ్యూజిక్ అవన్నీ లేవు కదండి సంగీతాలు అవన్నీ ఇట్లా సౌండ్ అన్నీ ఏమి లేవు కదండి పెద్ద శబ్దాలు ఇట్లా ఆ అప్పట్లో ఏమే మీర్ ఎట్లా చేస్తున్నానో ఇసుకతోటి ఇట్లా వెళ్ళిన
మ్ అవునండి మీరు చెప్తుంటే చూడాలనిపిస్తుంది అండి ఖచ్చితంగా వె
ఇ క తప్ ప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటది
మ్ భోజనాలు కూడా అక్కడే ఉంటయా అండి
ఆ భోజనాలు కూడా అక్కడే కానీ మనం డబ్బులు పెట్టి తీసి కొను
ఆహా అట్లానా అండి అయితే ఇంకో విషయం అండి మనం ఒక టూ డేస్ ఉండాలన్నా అక్కడ మనకు ఉండడాని
అ ఉండొచ్చు మనము రెండు రోజులు అక్కడ ఉండొచ్చు అండి అక్కడ ఏంటి డబ్బులు పెడితే మనకి అక్కడ గదులు ఉంటాయి
మ్మ్
అ గదులల్లో మనము ఉండొ
అన్నీ వసతులు ఉంటాయి సౌకర్యంగా
సౌకర్యాలు మనకు ఉంటాయి ఆ లైటు ఉన్ అయితే రాత్రి పూట చాలా బాగా కాంతివంతంగా ఉంటదంట
అన్ని లైట్స్ వేస్తారేమో విద్యుత్ దీపాలున్ని వెలిగిస్తారేమో
స్తారు చాలా కాంతియుతంగా మన కళ్ళ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్
అవునండి నే తప్పకుండా పిల్లల్ని తీసుకుని ఎళ్తానండి తప్పకుండా ఎళ్తా ఎందుకంటే వేసవి సెలవలు కదండి ఎక్కడికెళ్ళలేదు ఎక్కడ కన్నా చూయిించండి అని పి పిల్లరు అల్లరి చేస్తుంటే పోదాం లే అని ఏ ఆంటీ పలాన అడిగి ఎల్దాం అని చెప్ తున్నాండి పిల్లలకి మీరు ఎల్లిరు కాబట్టి
పిల్లలు కొంచెం పెద్దగా అయితే చదువుల కోసం అటు ఇటు ఎళ్తారు కదా అండి ఇక అప్పు మనకు సమయం దొరుకదు ఇప్పుడేనే మనతో పాటు వెళ్లి చూప్
ఊ అదే నేను అనుకున్నాను జస్ట్ పోయి అక్కడ తాజమ చార్మినార్ బిర్లా మందిరి ఎన్టీఆర్ గార్డెన్ చూపిద్దాం అనుకున్నాను కానీ మీరు రామోజీ బాగుంటుంది అంటారు కదా రామోజీ ఫిలిమ్ సిటీ
ఆ చాలా బాగుంటుంది అసలు అసలు యాక్చువల్ అయితే అక్కడనే మనకు అక్కడనే ఉండబొద్దు అవుతుందిండి అసలు అక్కడైతే ఆ మనకు అక్కడనే ఉండాలనిపిస్తుంది యాక్చువల్గా అయితే
అయితే ఖర్చు ఒక ఇరవై వేలు సరిపోతు పోతయా అండి నలుగురికి
నల్ నలుగురికి నలుగురికి ఈజీగా ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ అయితే వుతదండి అంటే అప్ ఇప్పటికిీ ఇప్పటికేమన్న ధరలు పెరుగుచుండొచ్చు
అంతేనా పెరిగితే చెప్పలేం ఇగ
పెరుగుతే చెప్పలేమండి కానీ మంచిగుంటది మనం చూడడానికి చాలా బాగుంటయి
అవునండి సరే
కన్లు కూడా మనక్ సరిపోవు చూడడానికి ఆ షూటింగ్ అయింది ఇట్లా సుమా అక్క ఉంది కదా
అవునండి
చాలా మంచిగా జరిగింద క్కడ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హీరో హీరోయిన్స్ అట్లా వాళ్ళ మంచి న్నారు ఉన్నారు అంటే మంటు ఆ వె తులు ఉండేవి గానీ
ఔ అవునండి ఫుడ్డుది‌ ఆ హారం తినాలంటే చాలా రేట్లుంటాయక్కడ మనం
ఆ ఆ చాలా ధరలు ఉంటాయండి అక్కడ మనము
మ్ ఎగ్జాంపుల్ ఎంత ఉంటుండొచ్చండి ఒక సమోసా అంటే
ఈజీగా ఎన్ భై రూపాయ్లట్ ఉంటదండి
అంత కాస్ట్ అంత వెల ధర అంత చెల్లించాలండి
టది మన కాడ
ఊహూ సరేలేండి ఇగ మనం వెళ్ళాలంటే తినాలంటే తప్పకుండా తినాలి త
ఆ పిల్లలు మామూలుగా అక్కడికెళ్ళి కొంచెం మ్యాగీ తీసుకున్నారు ఆ దానికే ఒక రెండొందల యాభై అయిందండి దానికి
అమ అంత వెల అయిందాండి ధర
ఆ మన కు వచ్చింది కూడా కొంచమే వచ్చింది
అంతేనా అండి
దాన్
అయితే మనం ఏం చేయాలంటే డబ్బు మంచినే తీసుకెళ్లి పిల్లలు ఇబ్బంది కలక్కుండా అన్ని కొనుక్కోవాలంటే ఇగ మంచిగనే కర్చు బెట్ట కోవాలి అంటే వెళ్ళాలి త
ఆ విలా అంతే చాలా మంచి ఆ ఆ టూ డేస్ అయితే ఆ అక్కడన్ని మన ఇది కూడా తప్పించుకోకుండా తప్పకుండా చూ చూసుకోవచ్చు
అంతేనా అండి. హు
చుండాన్ని కానీ చాలా బావుంటాది అసల అక్కడ చూసి అసలు స్ అదొక ప్రపంచం. ఆహ ఆ చెప్తారు ఇక్కడ ప్లేస్లా ఇట్లా సి సీతాకోక చిలకలు ఇద పార్క్ లా ఉంటది. ప్లేస్ ఉంటది. ఆ ఇక్కడ పక్కన ఎట్లా ప్లేస్ ఉంటది. అక్కడ ‌అప్పట్లో జరిగిన
అవునండి సరే అండి మరి అదే ఒక మాట కనుక్కున్నా అండి థ్యాంక్స్ అండి చెప్పినందుకు మేము వెళ్ స్తమండి తప్పకుండా హా ఉంటామాండి మరి ఓకే అండి హా